ఆ ఇన్పిస్తుందా
ఊహూ ఊకట్టేదానికి మరే
ఏందో రా బాబు
ఉహూ
ఏం చేస్తున్నావ్
ఏం చేత్తా ఇకు ఖాళీగానే ఉన్నా
ఏహా
అది కేస్
అడగాలరా కేశవ్ మెమోరియల్ మంచిదా కాదా అని
లోపలికి ఉంటదా కొంచెం
అవును లోపల్కుంటది కోయిడా సోయిడా అంట కదా కోయిడా
ఆ కోయిడా సైడా అంటే అది కొంచెం మంగళపల్లి అక్కడ చర్చి గేట్ ఉంటది తెలుసా
ఊ ఊ ఊ
అళ్ళ కెళ్ళి కొంచెం దూరం నడుసుకుంటా పోవాలి ఒక కిలోమీటర్ ఏమో ఉంటది
అంతేనా చెర్చి గేట్ నుంచి
ఉమ్ చర్చి కాడ నుంచి కిలోమీటరో ఎంతో కనపడదు కొంచెం అది అది ఎట్లుంటది అంటే మొత్తం వేరే ఉంటది దాని స్ట్రక్చరు మొత్తం ఏదో కోట ఉంటది గా
హ అట్లే ఉంటందా చూసినవా నువ్వు
చుల్లే అటు పోయినా కానీ అంతగాని గమనించలేదు చూసినా కానీ లైటు గా
అయితే దగ్గరనే ఉంటది కదా మనకు
దగ్గర అంటే చెప్పలేం మరి నువ్వు చర్చి గేట్ కడా దిగి కొంచెం నడుచుకుంటూ పోవాలి రెండు కిలోమీటర్లు
రెండు కిలోమీటర్ లు
ఉమ్మ్
అంటే కాలేజీ అయితే బాగానే ఉంటదా కదా అని అడుగుదామని చూస్తున్నా
తెల్సి నోళ్ళు లేరా ఎవ్వలు
తెలిసినోళ్లు అక్క తెలిసినోళ్లు ఉన్నారు రా తెలిసినోళ్లు ఉన్నందుకే అది పెట్టిరు కేశవ్ మెమోరియల్ బాగుంటుదని ఇంకోసారి తెలుసుకోవాలి కద
తెలుసుకో గురున్నకు మావయ్య వాడిని అడిగుతే మంచిగా లేదంటాడు విడు అంటారు నువ్వేమో మంచిగా ఉందన్నావు వాడేమో మంచిగా లేదంటాడు ఏందిరా
ఆ గలీజ్ మాటలు మాట్లాడకు మధ్య
ఆ మేము అటాటే తిరిగినం రా మొత్తం అందుకే వానికి అట్లా అని అది మన మల్లారెడ్డి కూడా అంతే రోజు రెండు అంతా అంతే ఉంటాయి మరి అన్న
ఆ
మల్లారెడ్డి మల్లారెడ్డి వచ్చిన్
మల్లారెడ్డి వచ్చిందా
హలో
ఆ ఆ
గోట్లో మల్లారెడ్డి వచ్చింది వానికి
అవునా
మైసమ్మగూడ అవా చెపుతారు ఇడ
మైసమ్మ గూడా అదే కద మైస్ గండి మైసమ్మ మైసమ్మ గూడా కాదు
ఆ గండి మైసమ్మ
ఆ
మనది ఇక మొత్తం బంగళపల్లి దుమ్ము లేసిపోతది
హ మన వి ఇండిన్నా వసవా మాత్రకన పో మంచి మళ్ళా ఇబ్రేంపట్న లోనే ఉన్నాం రా మనము
మంచిగానే ఉంటది కానీ బయటి పోతే బయటికి పోతే అట్ల అట్లా లేవు మరి ఇల్లు ఉన్నట్టు లేవు మరి ఫెసిలిటీస్
ఫెసిలిటీస్ లేవుగాని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అనిపించిందిరా నాకు ఇబ్రహీంపట్నంకి వచ్చినప్పుడు
ఏం అనిపించింది
హే ఇబ్రేంపట్నం అంతా కాలేజ్ లో ఏడ ఉండవురా అనిపించింది
కాలేజ్ తెల్సా
ఆ బిటెక్ కాలేజ్ లో
మంచిగా లేవు మరి ఇన్ని లేవు
ఆ
మరి ఇన్ని లేవు మరి కాలేజెస్
ఉ మరిన్ని ఉన్నాయి కానీ
మనం ఎటు పోయిన అంతే ఉంటది మరి
ఆవు కానీ ఎటువైనా ఎటువైనా అంతే ఏమో అంటున్నావు అని
ఆ
ప్రేమపట్నంలో ఫెసిలిటీస్ చాలా కాలేజీలు కూడా ఎక్కువ
మళ్ళీ డే పా తీసుకుంట అది ఏది నార్మల్ పా తీసుకుంటే సెట్ అయిది జనరల్ పాసు
అదే జనరల్ పాస్ తీసుకొని
ఒకవేళ నేను మంగళపల్లి హాస్టల్ ఉంటే మన జనరల్ పాస్ లు అవసరం లేదు.
ఆ మంగల్పల్లి ఉంటే జనరల్ పాస్ లు ఏం అవసరం లేదు. నువ్వు నేను ఒకటే హాస్టల్ లో ఉంటే అయిపోతాది అప్పుడు
రిచ్ ఉంటదిగా మనది నూలతే నాచగో
ఆ అంతే కదా మరి
ఊహు
ఆ
దిన్నెలపాసు మూడు వందలు చేసిననువాడు.
ఆహ
నేను తీసుకుంటా ఉత్త అన్న తీసుకుని టైంపాస్ కి తిరుగుతా
ఎంతకి ఇస్తే
మూడొందలకి మళ్ళ పోయినసారి చేసినంత ఎతే
ఏ మూడు వందలకి ఈఏడ్రా ఏ ఏడు వందలు ఎనిమిది వందలు పాసు
అదే ఆరు వందలు ఉండేయి క అప్పుడు మొన్న
ఆ అరు ఆరు వందలు కదా ఆరు వందల ఆరు వందలు
తగ్గించింది అనుకో అది
తగ్గిస్తే మంచిగా ఉంటది
మనకి తిరుగుదానికి బని గొతది సిట్లో సిట్లో మొత్తం తిరుగుదిగ గచ్చ బోల్ అన్ని పోతే
అప్పుడు ఒకవేళ నెక్స్ట్ స్పాట్ స్పెషల్ స్పెషల్ పే ఇలా ఓయ్ కాలేజ్ వస్తే ఓయ్కి వెళ్ళిపోతావా
అదే చూతాను రా నాకు మొత్తం షికారు ఏమున్నా
ఇనిపిస్తలేదు
అదే కన్ఫ్యూజన్ ఉన్నా మొత్తం హలో
ఆ చెప్పు చెప్పు
అదే కన్ఫ్యూజన్ లో వున్న మొత్తం
ఓళ వస్తే ఓయిళ వెళ్ళిపోతావా అంటున్నా
ఆ ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఇది
డైలీ
రిజల్ట్ ఎప్పుడు ఇది
దేనికిరా రిజల్టు
ఇది అదే నిమిషది
ఈ ఎనిమిదో తారీకు ఇప్పుడో నీకు పెట్టలే అది పేపరు
పెట్లే పెట్లా చూసినా గానీ అంతగాని గమనించలే
ఆ చూడు సారి అల చూడు కనిపిస్తది.
వచ్చింది అనుకో అది మరి స్పేర్ ఫేస్ ముందు వస్తతే బాగుంటది మరి దానికంటే
ఊ దీనికంటే ముందు స్పెషల్ పేస్ ఒస్తే బాగుంటందా!
ఆ
రాదు రాదు మిడ్ జులై మిడ్ జులై ఒస్తది. స్పెషల్ ఫేజ్
ఆ
మిడ్ జులై
జూలై ఈ నాలుగైదు రోజులల తెల్తది రా ఏదనేదీ
ఆ అదే ఇగ పది పదియేను తారీకో పదియేను నున్ నుంచి పదిహేను తారీక్ లోపల తెలుస్తది. స్పెషల్ ఫెజ్ దానిలోపు ఈ కాలేజ్ అలర్ట్ అయితది. మనకి
ఆ అవును.
కాలేజ్ మంచిగనే ఉంది గదా నీది భారత్
లేదు రా అనుకునేయి అయితున్నాయి. మరే
ఆహా అంటే నువ్వు రేటింగ్స్ జూశినవా అంలా!
ఫోర్ పాయింట్ జీరో ఉందిగా
అవునా ఫోర్ పాయింట్ జీరో అంటే బెస్టే కదరా!
బెస్టే మరి ఎంత మంది పెట్టిరో మరి వాళ్ళ వరకు
ము అది గాదు మా నాదెంతుంది తెలుసా రేటింగ్స్
హా
త్రీ పాయింట్ సెవెన్ ఉంది.
ఆ
అంటే అది వేస్ట్ గదా బ్యాడ్ గదా అది
అయిసూడకపోయినావ్ మరి కింద
కింద అన్ని జూశిన కొన్ని కొన్ని కింద చూడలే గని ఓన్లీ రేటింగ్స్ జూశిన అనమాట
అహ కింద కొంత మంది పెడుతరు గుడ్డు కాలు ఎ
అయితే ఉప్ ఒకన్ననడిగిన అడిగినా కాలేజ్ మంచిదే ఫీజులు గూడ తక్కువనే అడుగుతరు అని జెప్పిండు. ఇక్కడ జూడరా ఇక్కడ ఇను హలో! జాబ్ జాబ్ చేస్తుండు గనీ
ఊ
ఓ ఫీజులు గూడ తక్కువ ఆడుగుతుర్రూ ఇప్పుడు ఒకవేళ మనం ఫస్ట్ పేజ్లొ సీట్ ఒచ్చింది కదా!
కట్టెలా ఇల్లనా! ఏమో మరి ఉన్నయి కొన్ని ఆ అస్ ఆయన ఎట్లా సదువుకున్నడాట మరి
ఇనో ఏమో తెలివదు గనీ ఫస్ట్ ఇయర్ లో సీట్ ఒచ్చింది గదా మనకు
ఆ
సెకండ్ ఫేజ్ అదే ఒకవేళ మనకు సెకండ్ ఫ్లేజ్ లో వస్తది. మన ఫస్ట్ ఫేజ్ ల మ సెకండ్ ఫేజ్ లొ నచ్చని మళ్ళ ఫస్ట్ ఫేజ్ లది నచ్చింది. అయితే మళ్ళ ఫస్ట్ ఫేజ్ లకి ఆ కాలేజీ పోవచ్చా! మురా
క్లియర్ కనుక్కోవాలి మనం క్లియర్ది కనుక్కోవాలి.
మాకు అదే మా అన్నను అడిగితే అట్లు ఉండదు. సెకండ్ ఫెజ్ లో ఏద ఒస్తే అదే ఎళ్ళిపోవాలి అంటుండు.
ఇప్పుడు మనం ఈ సీట్ నీ ఎట్ల ఓల్డ్ చేసుకోవాలట మరీ చిన్ ఓల్డ్ జేసి డాడ్ పోవుడేనా
ఆహం.
డైరెక్ట్ బోవాలటనా.
ఆ ఎల్లి పోయాడు గ.
ఉహు.
అవుది. అట్లా.
అంత మంచి మేమో ఇచ్చడు బయమైతంది నాకు.
ఎందుకు మేమో ఇయరంటావా.
ఒట్టీగిద్దామంటే భయం అయితంది.
ఏ ఇయ్యరా.
అదే చూత్తన్న ఇత్తరు గాని ఇచ్చే వాళ్ళ ఇయర్ మళ్ళ తిరిగి మన ఒకసారి ఇత్తే.
ఒరిజినల్ ఇయకూడదు రామన్న ఎవ్వరికి ఒరిజినల్ మెమో అనేది ఇవ్వకూడదు ఏవ్వరికి.
వాళ్ళు ఇచ్చేదాక పట్టు వడ్తరు.
ఉమ్. ఒరిజినల్ మేమో ఇచ్చినవనుకో ఇగ నీ చేతికి దొరకదది.
కొడుకులు ఇగ మనల్ని దేకరిగా మనం ఆడికి వోయినగాని.
ఉ అంతే గదా ఏ కాలేజ్ అయినా సరే మా కాలేజ్ అయినా సరే వేరే కాలేజ్ అయినా సరే.
సిటీల్నుంటే మంచిగుండు మంచి కాలేజీ లు.
ఆమ్.
సిటీలుంటే బాగుండు.
అవుగారా అదే అనిపిస్తుంది. గాలే క్కుస్తుంది రా అరేయ్.
అత్తె ఏమైంది గల్నాపలేము మనం.
ఉమ్ టవల్ గీవల్ తీసుకోలే.
అ ఓలమ్మ గలాంటియి తీస్కారము ఓ తీసుకరాలే తీసుకరవాలే.
టవల్ తీసుకొని శైడీకీ వేట్టార్ల ఫోన్ మాట్లాడేటప్పుడు.
మనం దిస్కరం గద టవాల్ గీట్లా మనదంతా నాటుంటది.
ఆ
ఓ గోడ్డల్ పట్టుకొనితిరుగుతాం ఎంత వానచ్చిన గని.
స తిన్నావా లేదా.
తినే ఓచ్చిన. చార్జింగు నువు యేసినప్పుడు నేన్ పొద్దున వా నేన్ ఫోన్ వాడను అనీ ఎక్కువ. చార్జింగ్ పెడదాం ఎక్కి మంచిగా ఒక తొంభై ఇట్ల ఎక్కంగనే. మేఘాలతో ఓత్తే నడత్తయి ఇప్పుడు అరవై ఉంది ఛార్జింగ్ పోతనీ చిచ్చ ఆఫ్ అయితది ఫోన్.
ఆహా.
మళ చికాక్ అయితది చిచ్చా ఆఫ్ అయితే ఎట్లా ఉంటదిగా.
అవును అంతేలె ఎవరికైనా.
ఆ.
మీ ఫ్రనిత్ ఎక్కడ ఉన్నాడు.
ఇంటికానే ఉంటడడు పంటడు.
పంటడా ఫోన్ జేసినవా వానికి.
చెయ్ తర్వాత.
ఊ. ఏం చేస్తారా మీరు రోజు డైలీ రన్నింగ్ కొట్టి డబుస్ లెప్తారా
రన్నింగ్ పోదామని చెప్పిండు నీవు
ఓ వాడు చెప్తాడు రా బాబు నాకు రూల్స్ చెప్తావని అప్పుడెప్పుడో
ఆహా ఈ ఇప్పుడు ఎత్లే ఆయన మల్ల ఇ ప్రిపేర్ చేతాం వేరేటి
ఉ
వేరేటి ఆ సిమెంట్ తోని
ఉ
రన్నింగ్ పోతలే మరి లోపలికి ఉంటాయి ఇల్లు మధ్యలో
ఉ
ఇల్లు మ మధ్యలో ఉంటది రా
ఆ
ఈ మధ్య ఇప్పుడు ఐదు కాగానే బాగా తెల్లాడుతాంది
ఆహా
అందరూ చూస్తంటే మనకి ఎట్లుంటుంది గా
అంతేలే
ఇప్పుడేం పట్టంటే ఉంటే రోజు వద్దునట్ల బయటకి
ఆ మీ ఊరు మీ ఊరు పెద్దగా ఉంటద అమ్మురా అనిల్ హలో టు ఆ వినిపిస్తుందా
హలో హలో
మీ ఊరు పెద్దగుందా
హలో
నీరు
హలో
అనిల్
అరేయ్ చోటు
ఆ మీ ఊరు పెద్దగా ఉందా అంటున్నా
హలో
వినిపిస్తా లేదారా
హలో
రే అనిల్ సరే సరే పెట్టేసేయ్ ఇగ
హలో
హలో